హు చేపండ్ సిస్టర్
ఏముంది బ్రో ఏం లే మీరే చెప్పాలి ఆ
ఉ
నగు చెప్పు బ్రో
ఎవరు పక్కన
ఆ మా ఒళ్ళే బ్రో ఎందుకు బ్రో
వయస్ వస్తుంది అని
మీ వాయిస్ ఇంకా అసలే ఇన వాడట్లే
అవున
పడుతుంది
ఏం చేస్తారు తిన్నార మరి
తిన్నాం మీరు తిన్నార
దొండకాయి
హు
అది ఏం లేదు బ్రో
స్టడి ఎం లేద
అయిపోయింది బ్రో స్టడీ అయిపోయింది
స్టడీ అయిపోయింది ఇంట్లో కూర్చోడంయేన
ఆ అవునింగ
ఎందుకన్నట్టు జాబ్స్కి ఏమన్నా ట్రై చేయ్యరా
జాబ్స్కి ట్రై చెయాలి బ్రో
ఉమ్ ఏ జాబ్కి ట్రై చేశారు ఇప్పటి వరకు
ఉమ్ అర్ధంగాలే
ఇప్పటివరకు ఏ జాబ్కి ట్రై చేస్తారంటున్నా
అన్ని జాబ్స్కి క్రై చేసినం ఎయ్యి తగలట్లేదు ఉమ్ ఏంది బ్రో
ఆ స్ట్రబుల్కైన గ్రూప్స్కైక దేనికైనా